హలో
ఆ వినపడుతాంది
వినపడుతు తుంది వినపడుతుంది
అల్లం ఆగి తీతాన పోట్టు
అవునా అల్లాం అల్లం తోటి ఏం చేస్తారు అల్ల
వెల్లుపాయల పొట్టు తీస్తా అల్లము కూరలల లేయ రా అల్లం కూరల్లల హలో
తెల్వదండి నేను కూర చెయ్యను ఇంకా అమ్మనే చేస్తది కూ ధన్యాలు ఏస్తారా సు ధనియాల పొడి
అయి చాపలలు ఏస్తారు
చేపలకు చేపలు చేస్తారాండి మీరు కూర
ఆహా నాకు చేయడేమే రాదు చాపల కూర
నాకు కూడా రాదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వాడతారో తెల్వదు
ఓ అల్లం కూరలల అల్లం వేయరా
చేస్తారా అంట కానీ నాకు తెల్వద్ నేను వంట గది లో కి బోన్ అన్నమాట
మీ మాదిర వండుతది పెళ్ళి అయినాక నువ్ వండాల్సిందే
అవునవునండి
నేర్చుకోవాలి ఇప్పుడు నాకు ఉప్పే పెళ్లయినాక నే
ఏమైనా వన్ వంట నాకు వంటలు నేర్పియండి నాకు ఏమన్నా చేయండి చిన్న చిన్న చెప్పండి నాకు ఒక్కొక్కటి ఒకటి చెప్పండి ఇయాలని నేర్చుకుంటా నేను
ఇవన్నీ సేవ ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పాలి గోడు చిక్కుడికాయ
ఆ
వోకగా
నాకు తెలియదుండి అవన్నీ కూరలు గోకరకాయ తెలియదు ఇంకా మీరు ఇప్పుడు అల్ల వెల్లుు అన్నారు కదా దాని సంబధించింది ఏమనా కూర చెప్పండి ఒకటి
ఓ అన్ని అల్లం వెల్లుల్లి పేస్తూ కూరలు లే అన్ని కూరలలో వేయాల్సిందే ఇది మ్
మీరు ఎగా ఎప్పు
ఎగ్ టమాటర్ క్రీ చే ఇసిను
అవునా అందులో అల్లంపేస్ చేస్తారా మరి
ఏతరు ఉనీస్ విశ్వాసం రావద్ అంటే అయ్యాలే
అవునా నీస్వాసన రాకుండానే వేస్తారా టేస్ట్ కోసం అనుకున్నా నేనే ఏమైన్ని రోజులు అ
టేస్ట్ కోసం కూడాే వేస్తారు కూరలలా టేస్ట్ కోసం టేస్ట్ రావడానికి
ఆ అవునండి మీరు బిర్యానీ ఎప్పుడైనా చేస్త బిర్యానీ చేయద ఎప్పుడేనా
చేయలే మాక్క చేసేది ఇంట్లే మమ్మీ ముగ్గురం
అ ఒక మా దోస చెప్పింది అన్నట్టు చికన్ బిర్యానీ ఎట్లా చెయాలి అనిగాని నేను ఎప్పుడు తయ అంటే చెయలేదు అన్నటు చికె ని ముట్టుకోలే అన్నమాట
చికెన్ అపిస్తుండదా
శకిషచ్చని ముట్టుకో తింటా వండిందే ఎవరేనాతే తింటా
హ హ
మా ఇంట్లో మేము చేయను ఉండం అనమాట రోజు దేవుళ్ళే పెడుతు అమ్మా ఈ రోజు మేము దేవుని కూరలోవి అన్నం కూర పప్పు గ ఇవే చేస్తదండి మాయన
పోగ
మాయ పాప్పు భోజనాలు మీవిచ్చికానా ఓ వారంకోసర అనాకుంటరా
వారానికి ఒకసారి ఉండుప్పుడు తొంభై మూడు
అవునా అట్ట తెచ్చు ఉంటారండి మీరు తెర్కొము మకు గుం వారంనికి కుక్కసారిగా అ నల ఒక్కసారి కూడా చెయ్యరు మాై
ఎందుకు
మా ఇంట్లో తినరండి మా నాన్న మా తాత కాడ్ నుంచే తినకపోయేది మా తాత తినడు మా నాన్న తినడు మేము తినం ఇక
ఓ
కల్లు అగు కల్లు దొరుకుతయా మీకు
కల్లు ఈ రాయయే అయ్ ఈ ఐదు వరకు కల్లు కూడా దొరుకుతై అన్నా
అవునా ప్లేస్లు దిగిరాండి చార్మినార్ ఇంకా ఇవి ఉంటాయి కదా ట్యాంక్ బండు
ట్యాంక్ మండ్కు పోయ్నామ్ చార్మినార్కే పోవాలి
హ్మ్ హు మేము చార్మినార్ పోయినామండి గాజులు కొనుక్ కొన్నాం సూపరున్నాయి అక్కడ
రష్ ఉండదా
ఆ ఏమి ఉండరు జనాలు నైట్ కూడా పోతారండి చార్మినార్ కి చాలా బా చార్మినార్ లో బి బిర్యానీ బాగుంటది చాయ్ బాగుంటది ఫేమస్
మ్మ్
గాజులు దొరుకుతాయి పైకి ఎక్కి పోచు అన్నాటు మస్తు ఉంటది చార్మినార్ పైకి ఎక్కితే మస్సు కనిపిస్తుందినండి అసలు హైదరాబాద్ మొత్తం కనిపించినట్టు అనిపిస్తుంది ఒక్కోసారి
కు పోయిళ్ల మీరు
ఆ జాతర అంటే ఏముందండి ఇప్పుడు ఏం లేవు జాతరలు ఇంకా ఏమైనా జాతరలు ఉంటే పోవాలిగా మరి దేవుడు దగ్గరకి పోయి అచ్చు న మనమాట గుడికి మ్మ్ మీరు పోయిరా మరి శివరాత్రి కేటైనా మ్మ్
టెంపుల్ పోయినాము వెములవాడకి పోయిళం మేము
పోలేదండి వేముల వాడు ఎక్కడోకుడ తెలియదు కరీంనగర్ అని తెలుసు కానీ ఎట్లా పోవాలి ఎక్కడి నుంచి పోవాలి తెలియదు అడ్రస్ నాకు
మేము భూతం మా అమ్మలకి గుండ అక్కడనే తీయించాం
అవునా
మొ
అవు అవుగాని మీకు ఇది తెలుస అన్ తిరుపతి లడ్డు తిరుపతికి ఎళ్ళిరా ఎప్పుడైనా
తిరుపతి కి పోలే
అవునా మే మేము ఎప్పుడైనా పోయినప్పుడు మీకు చెప్తామండి మేము టా టాట సుమో పోత అన్నమాట ఫ్యామిలీ అన్ని కలిపి మిమ్మల్ని కూడా బిలుస్తా లేండి అప్పుడు పోదు రాండి
ఆ ఆ తిన్న రా మరి మీరు అన్నం
ఏమ్ మాదిరోజు టమాట ఆలుగడ్డ కూర
ఎగ్గన్నావ్ టమాటా ఆలుగడ్డాన
ఎగ్ గ్ కూడ చేసిరు గానీ అది పొద్దు జేసిరన్ గడ్బట
ఆహా
ఎగ్ ఏమో పొద్దుంది మ టమాటాలుగడ్డ కూర అనమాట మాది
ఆ పొద్దున పొద్దున్నే అయిపోయిందా
ఆ ఇది మిగిలితే నేను మళ్ళ తిన్నామాట ఎగ్ కూర
అయింది ఏన్ చేత్తల్ మరి
ఏంలేదండ్ ముందిమ ఎగ్ ఆ ఇప్పుడు జస్ట్ పండుగ కదా వాటి కోసం షాపింగ్ చేయమ అనుకుంటున్నా గాజులు కొనుక్కోచుకుందామని మా ఫ్రెండ్కి చెప్పినా పోదాం అన్నదిక తర్వాత మీరు కూడా వస్ స్థాంటే రండి తీసుకుపోతాం
మ్మ్
మ్మ్ ఇంకా అండి
అమ్మేం చేత్తంది
ఆ
అమ్మీ అమ్మెంచే
వంట చేస్ వంట నైట్ తమ్ వంట చేస్తుందన్నమాట ఇప్పుడు నుంచి మళ్ళీ
నేను కూడ పనులు స్టార్ట్ చేయాలి ఇంకా ఫోన్ అ
నేను ఇప్పుడు అంట్లు ఫుల్ అట్ల అయినాయి పొద్దున్న తిన్నాయి మధ్యాహ్నం తిన్నాయి పాల గిన్నెలు కూర గిన్నెలు
ఆ నేను అంట్లు తోమలే మాయగుడు ఉన్నాయి తోమితే అయిపోతది
అవునా మీకు మంచి నీలు దొకుతాయండి మంచి నీళ్ళు తెచ్చుకోవాలా
కొనుకోవాలె
మా కూడ అండి ఇరవై రూపాయలు క్యాన్ వాటర్ అస్ టని నీళ్లేే దొరకవు మా దగ్గర
వా వామ్మో
మీకే దాండి పాలు నీళ్లు దొరుకుతాయా మరి అవునన్ డి సమాజం అసలు రోజు రోజు కాని అక్ పగ్గుడు కొనాలండి మా ఇంటికి కాడ ఐదు రూపాయలు పెట్టి
కూడా అంతే ఇక్కడ ఓ ఘోరం పల్లెటూర్లలో అయితే ఉత్తిగనే దొరుకుత ఆ
మ్మ్ హ్మ్ అవునా
పైరు బాగా కొనుకోవాలి అక్కడికి పై
అవును అవునా అండి నాది వచ్చే వారం పుట్టినరోజు ఉందండి అయితే తానికి ఈ డ్రెస్సులు కొనుకోవాలి చెప్పండి ఏమైనా సేక్ కలర్ చెప్పండి ఏదైనా
మీకు నచ్చిది కొనుకోవాలి నాకు నచ్చిది
అంటే అట్లా కాదు గానీ అంటే మీకు చూ తెలుస్తది కదా ఏది కొనుకుంట అంటే బాగుంటాల మీరు చెప్తే దాన్ని బట్టి ఫాలో ఐతా అంట ఉ
మీకి నచ్చిన కలర్ ఏంటిది
నాకు నచ్చింది లై కలర్స్ అండి ఏ కలర్ అయినా ఇష్టం నాకు స్కై బ్లూ కలర్ చాలా ఇష్టం అన్నట్టు చాలా బాగుంటాయి ఆ డ్రెస్ లు వేసుకుంటే
అహా
మీరు నల్ల చీర నల్ల కలర్ ఏమన్నట్మా
స్కై బ్లూ కలర్ అంటే ఇష్టమా మీకు
అవునండి మీకేం కలర్ ఇష్టం అండి
మా అక్కకి ఇష్టం స్కై బ్లూ
అవునా ఆ
మా చెల్లా కూడా స్కై బ్లూ అంటే ఇష్టం
ఆ మరి మీకు ఇవి తెలుస్ హ అండి ఇప్పుడు ఉగాదికి ఏ ఉన్నిస్ కోవాలి అది పుట్టినరోజు ఉంది బట్టలు కోనాలి దానికి నాలి ది నీకు కోనాలి
రొండిటికి ఒకసారె కొనుక్కుంటె అయిపోయ
అవునండి రెండు డ్రెస్సులు కోనాలి మానాన్న పైసలు ఇస్తా అన్నాడు
ఇది మీరు ఉగాది పచ్చడి చేస్తారా ఉగాది బచ్చలు అయ్యే కదా ఫేమస్
ఆవును అయి బచ్చాలు బచ్ చాలు ఎట్లా చేస్తారో తెల్ ఎట్ల చేస్తారో తెలువదు అండి నాకు గుడా
అంటే మీరు చేసుకుంటారా అని
ఆ చేసుకుంటామండి మా అమ్మ చేత్తది మేము తింటాం మా అన్నయ్య నేను మా అక్క అయితే ఎగవడి తిన్ తింటాం ఆడ అంత ఇష్టం మాకు మీరు తిన్నారా ఎప్పుడైనా
నేను తిన్నా గాని నాకు చేయడం రాదు
అవునా ఈసారీ మా ఇంటికి రండి బకాల్ వేడుదాం అన్ని వేడుతాం భోజనా తీయ్యడివి అయితే ఫుల్ చేస్తది మా మమ్మీ సారే అండి మరి
ఉమ్